హాయ్. బాగున్నారా
ఆ బాగున్నాం. మీరు బాగున్నారా
ఆ బాగున్నాం ఏం చేస్తున్నారు‌
ఏం లేదు కూర్చున్నా
ఆ ఆ తిన్న మీరు తిన్నారా
ఆ తిన్నాం మేము కూడా
ఏం చేస్తున్నారు మరి
ఏం లేదు పనులని అయిపోయినాయి ఇగ ఖాళీగా కూర్చున్నా
అవునా
ఉ ఏం వంట చేసి
నేను పప్పు, చపాతి, అన్నం.
ఆహా నేను పప్పు, అన్నమే చేసిన టమాటా పచ్చడి ఉంది
ఆ టమాటా పచ్చడి పెట్టిరా
నిన్న టమాటా పచ్చడి చేసిన ఒక రెండు కిలోల టమాటాలతోని
అవునా ఎట్లా చేసినవు
అంటే ఆ టమాటాలు కడిగి తుడిచి ఆరబెట్టి ఆ ఎండబెట్టి చేయలేదు అంటే ఇది కొన్ని రోజుల కోసమే కదా ఒక ఫిఫ్టీన్ డేస్ ఒక ట్వంటీ డేస్ అంతా ఉంటే చాలు కాని అది కడిగి ఆరబెట్టినా టమాటలను తుడిచి
ఓకే, ఓకే
పట్టి తర్వాత కొంచెం నూనెలో వే వేయించిన కట్ చేసినాక టమాటల్ని కట్ చేసినాక నూనెలో వేయించి తర్వాత అందులో ఉప్పు పసుపు అంటే మనకు కావాల్సినంత ఉప్పు, పసుపు, కారం ఇంకా ఇంకా అది ఆ ఏంటిది చింతపండు మళ్ళీ ఎల్లి పాయలు అవన్నీ వేసి ఇంకా చాలాసేపు ఒక ట్వంటీ మినిట్స్ అట్లా ఉడికించిన ఉడికించిన తర్వాత ఆవాలు మళ్ళీ మరియు మెంతుల పొడి మెంతులు వేయించి తర్వాత అది పోడి చేసిన మిక్సీ పట్టిన ఆ మిక్సి పట్టి తర్వాత అది టమాటలను మిక్సీ పట్టిన అంటే టమాటా పేస్ట్ ఉంటది కదా అది మిక్సీ పట్టినా మిక్సీ పట్టిన తర్వాత తాలింపు వేసిన తాలింపులో తాలింపు లో ఏమో అది శనగపప్పు, ఎండుమిర్చి. కరివేపాకు ఇంకా ఇంకా చాలా అవన్నీ వేసి తాలింపు వేసిన ఆ
ఉ
ఏంటో చాలా రోజుల నుండి చేద్దాం అనుకున్నా చేయనే లేదు ఆ నిన్న చేసిన
అవునా
అంటే అప్పుడప్పుడు ఒక వట్టి పప్పు వండినా గాని మనం సైడ్కి ఏసు
సైడ్ ఆ సైడ్కి వేసుకొని తినొచ్చు అవుని మంచిగా ఉంటది
ఉ
ఇప్పుడు ఎండాకాలంలో అదే తినొచ్చు ఎక్కువ
ఎండ టమాటాలని ఎండబెట్టి చేస్తే టేస్ట్ ఇంకా బాగుంటది
అవును
ఇంకా ఎక్కువ రోజులు నిల్వంచడానికి చేసేవాళ్ళ మామూలుగా మనం ఒక ఫిఫ్టీన్ డేస్ లో అయిపోతుంది కదా టూ కేజీసే కదా టమాటలు అది అయితే ఇంకా రేటు ట్వంటీ ఏమో కేజీ
అవునా
మీ సైడ్ ఎంత ఉంది
టెన్ రూపీస్ అట్లా ఉంది
అవునా ట్వంటీ ఫిఫ్టీన్ అట్లా ఉండొచ్చు ఇక్కడ అంటే నేను చాలా రోజుల నుండి ఆ
ఇటేమో ఇగ వన్ కేజీ తీసుకుంటే ట్వంటీ రూపీస్ త టూ కేజీస్ తీసుకుంటే టె థర్టీ రూపీస్ అట్లా
ఫిఫ్టీన్ రుపీస్ కి కేజీ
మ్ ఫిఫ్టీన్ రుపీస్ దికొందరుగా టెన్ రూపీస్కె ఇచ్చేస్తారు మ్
వయస్ నుండి వెళ్ళట్లేను మార్కెట్ కి కూరగాయల మార్కెట్ కి మా వారే తీసుకొస్తున్నారు ఆ మా వారే తీసుకొస్తారు సండే సండే రోజు సండే రోజు మార్కెట్ అయితది కదా మా ఇంటి పక్కనే
ఆహ
కూరగాయల మార్కెట్ ఉంటది మా ఇంటి పక్కనే అప్పుడు సండే రోజు మా ఆయన తీసుకొస్తాడు
అవునా
మ్ నేను వెళ్ళట్లేను
అవునా లేకపోతే ఫస్ట్ మీరే వెళ్తుండేనా
ఆ ఇక ఇప్పుడు ఒక సిక్స్ మంత్ నుండి మా ఆయననే తీసుకొస్తుండు అంతకు ముందు నేనే వెళ్ళేదాన్ని
ఓకే ఓకే
ఆ కూరగాయల వెళ్ళాలి మళ్ళీ అన్ని ఏరాలి అన్ని కడ్ చేసి పెట్టాలి ఆ
క్యా ఓజి
ఆ అదే పని అయిపోతది మార్కెట్ మాకు డే లో అయితుండే ఇంతకు ముందు ఇక్కడ అంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నుండి లెవెన్ ఓ క్లాక్ వరకు ట్వెల్వ్ ఓ క్లాక్ అంటే ఇక వాళ్ళ విలుని బట్టి అంతసేపు వరకు ఉంటుండేవాళ్ళు ఆ కూరరగాయలు తీసుకొచ్చి తీసుకొని ఇంటికి చివరికే టు వె ల్ అయిపోతుండే మళ్ళీ ఆ కూరగాయలు అన్నీ ఎరాలి ఆకుకూరలన్నీ కోసి పెట్టాలి అన్ని ఆకు ఆ రోజంతా అట్టిగానే అయిపోతుది ఇగ అందుక ఇ నేను వెళ్ళడం మానేసిన మ్
హ మరి ఏంటి పనులున్నీ అయినాయా
ఆ అయిపోయినై ఇంటి పనులన్నీ ఇక తినాలి ఇంకా తినలేదు
ఆ మధ్యాహ్నం టిఫిన్ చేయాలె పొద్దున
చేయలేదు చాయ తాగినా రలేదు అందుకే తినలేదు ఇక లంచ్ ఒకటేసారి డైరెక్ట్ గా లంచ్ చేద్దామని ఇంకా తినలేదు
అవునా మ్ హు
ఏం చేస్తున్నావు ఇంకా
ఇంకా ఏం చేస్తలేను ఇక పనులు అన్నీ ఇప్పుడే అయినాయి
అంటే మార్నింగే వంట చేసేసినావా
ఆ ఈ రోజు మార్నింగే చేసిన వంట
అవునా ఎందుకు ఆఫ్టర్నూన్ లంచ్ కు రారా లంచ్ కి వస్త లేరా మరి మీ మీ వారు
ఆ వస్తారు లంచ్ చేసి పొద్దున టిఫి న్ చేసి వెళ్ళిపోతారు తర్వాత మధ్యాహ్నం వచ్చి లంచ్ చేసి పోతారు మళ్ళా
ఆహా అయితే మరి అప్పుడే వే వేడివేడిగా ఉండొచ్చు కదా కొంచెం లేట్
వేడివేడిగా వండొచ్చు ఓకే కానీ ఇక రోజు పొద్దున్న టిఫిన్ చేస్తా ఇక మధ్యాహ్నం రోజు రోజు గ్యాసు అస్తమాను కాని ఈ రోజు పొద్దున్న చేసేసినా
ఆహా
ఆ
అవును రోజు పాటు రోజుకు టూ టైమ్స్ చేయాలంటే విసుగొస్తది
ఆ అందుకనే ఈరోజు పొద్దున్న ఒకటేసారి చేసినా
ఉన్నట్టు అనిపియదు
ఆ
ఆ
ఇంకా మరి నా పనులు ఇంకా ఇప్పుడే అయిపోయినయి ఇగ ఇప్పుడే రేస్ట్ తీసుకుంటున్నా నేను
అవునా
ఆ
నాది కూడా నా పనులు అన్నీ అయిపోయినాయి అప్పుడే
అవునా
నేను కూర్చున్న అప్పటి నుండి మొబైల్ చూస్తూ
ఆహా
ఉ
ఉ ఇంకా మరి అ
ఇంకా ఏంటి విషయాలు ఏం నడుస్తుంది ఎండ ఎక్కువ కొడుతుంది కదా
ఎండ అయితే మస్తు ఘోరంగా కొడుతుంది
ఇంకా అన్ని డేస్ ఉన్నాయి ఇంక ఎంత ఎండ కొడతదో ఏమో
అటు ఇంకా మస్తు కొడుతుందా
ఇక్కడ కూడా మస్తు కొడుతుంది కానీ ఇక మనం బయటికి వెళ్ళాం కదా అందువల్లన మనకు తెలియదు ఇంట్లోనే ఉంటే ఎండగా ఉన్నట్టు అనిపించదు బయట తిరుగితే ఎండ తగులుతుంది అప్పుడు తెలుస్తుది ఎండ ఎక్కువ ఉన్నట్టు
అవును
ఉ
ఉ
ఇంకా ఏం చేస్తున్నావు మరి
ఇంకా ఏం చేస్తాలేను ఇప్పుడే పనులు అన్నీ అయిపోయినాయి ఇక కూర్చుందాంమని నీతోని ఫోన్ మాట్లాడదాంమని ఫోన్ చే సినా నీకు
ఆహా విలేజ్ కి వెళ్తలేదా
విలేజ్ కి వెళ్తాం ఏమైనా ఫెస్టి ఫెస్టివల్ ఉంటే ఏమైనా అట్లా ఉంటే వెళ్తాం
ఆహా
మీరు
మేము కూడా ఏళ్తం విలేజ్కి ఏప్రిల్లో వెళ్తం మా తమ్ముడు మ్యారేజుంది ఏప్రిల్లో
ఔనా ఏప్రిల్లోనా ఔనా ఎక్కడ
ఎక్కడ అక్కడ మా ఊర్ సైడు
ఔనా
ఉమ్
ఒకే ఒకే మరి షాపింగ్ ఐపోయిందా
షాపింగ్ ఇంక చేయలేద్ చేయాలి వాళ్ళూ షాపింగ్కి పెళ్ళి షాపింగ్కి ఫిఫ్టీన్ స్ టిన్ సెవెంటీన్ కోతరంట అప్పుడు చేయాలి చాపింగ్
ఒకే ఒకే
ఊమ్ పెళ్లి కూతుర్కి సారిస్ అందర్కిగ సారిస్ వి ఇవి తీస్కుంటరు ద ఆ
వాల్ల దాంట్లో మీకు
వాళ్ళ దాంట్లో మ మాకు అంతే గదా
ఔ అంతే
ఆ
ఉమ్ ఇప్పుడు మి తమ్ముడ్ది పెళ్లి ఉందా
ఔను మ తమ్ముడ్ది పెళ్లి ఉంది
ఔనా
ఆ
మస్త్ ఎంజాయ్ చేస్తారు పెళ్లిల
ఫుల్ ఎంజాయ్ చేయాలిగ తమ్ముడు పెళ్ళి కదా ఇగ మనక్ దగ్గరా వాళ్ళ పెళ్ళిల్లనే ఎంజాయ్ చేయగలుగుతాం కదా కొంచెం దూర మైన వాళ్ళ పెళ్ళిలో మనం ఎందుకు ఎంజాయ్ చేస్సం
ఔ
ఉ అట్ల మామూల్గనే ఇగం దూరం నుండి నిలబడి చూస్సం అంతే కదా ఇప్పుడు మన పెళ్ళుంటే మన ఇం ఇంట్ల ఇండ్లల్ ఇండ్లలా పెళ్ళిలుంటేనే
ఎంజాయ్ చేస్తాం
ఉమ్
ఉ